హలో
హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరు విన్నారా
తన్న ఇప్పుడే ఆంధ్ర బడిపం ఏం కర్రీ చెసినావ్
సాంబారు ఈరోజు మీది
పప్పు
అప్ప ఇంకా పిల్లలు బాగున్నారా
బాగానే ఉన్నా ఈ పిల్లలు బాగున్నారా
బాగున్నారు
ఏం చేస్తున్నా నను
మేముంది ఇంట్లోనే ఉంటున్నాం కళియా
వాయిస్ స్టాక్ అవుతుంది మీది
వినిపిస్తలేదా
వినిపించడం లేదు స్టాక్ అవుతుంది
సిగ్నల్ లేేనట్టుంది మీది క్లారిటీగానే వినిపిస్తుంది, నాకు
మీదంతా డిస్టర్బెన్స్ వస్తాది
ఆ బయటికి వచ్చినా మా బాబు అటు ఇటు తిరుగుతుండు
అవునా ఎందుకు అవున అవును వెహికల్ సౌండ్స్ అన్ని అనిపిస్తున్నాయి.
తిన్నారా మరి
తిన్నాం మీరు తిన్న లేదు పడలే మీ దగ్గర పడుతుందా
ఏంలేదు వర్షం లేదు ఏంలేదు ఎండ దంచుతాంది
హు ఇక్కడ కూడా అంతే కథ
మీ అమ్మ వాళ్ళు బాగున్నార అందరు
బాగున్నారు మీ మమ్మీ వాళ్ళు బాగున్నారా
ఆ బానే ఉన్నారు. మీ హస్బెండ్ డ్యూటికి ఎళ్ళారా హ్మ్ మా అత్తమ్మ కూడా బానే ఉంది, మా అత్తమ్మ రీసెంట్ గా ఆపరేషన్ చేపించకునది
ఎం ఆపరేషన్ అయింది.
మోకాళ్ల నొప్పి
ఆ అంటే ఆపరేషన్, అంటే మన ప్లేట్స్ గిట్ల వేసిలా మొక్కల్లా హలో హలో
హలో
ఆ వినిపించట్లే ఇప్పుడు ఓకేనా మోకాళ్ళకిట్ల ఎమన్నా ప్లేట్స్ ఇట్లా వేసారా
అంటే ఆమెకు ఫస్ట్ నుండే మొకాళ్ల నొప్పులు ఉన్నాయి. ఒక టెన్ ఇయర్స్ నుండి టెనో ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఉన్నాయట అయితే ఆ మొన్న ఇక్కడ కిమ్స్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు.
హ్మ్
అయితే చేపించినాము రీసెంట్గా
రీసెంట్గానా రెండు కాళ్ళ ఒకటా
ఒకటి చేస్తారు ఫస్ట్ తర్వాతికి ఇంకొకటి చే స్తారు రు ఫస్ట్ ఒకటి అయిపోయాక అది క్యూ రెండు కాళ్లు చేస్తే నడవలేరు కదా అసలే హ్మ్ పెయిన్ అనేది ఉంటది కదా అందుకే ఫస్ట్ ఒకదాని చేశాక మళ్ళీ ఇంకో అ ఇంకో దానికి ఒక వన్ ఇయర్కి అట్లా ఇక మన బ్లడ్ గ్రోతింగ్ బట్టి బ్లడ్ ఉండాలిగా ఆపరేషన్ చేతే ఈమెకు చేసి వారం అయితాంది ఇగ ఆమె ముసలి ఏజ్ల తట్టుకోలేకపోతంది.
ఆహా
పిల్లల ఆపరేషన్ లెక్కనే కదా ఇగా ఆపరేషన్ కాకుంటే గది బొక్క అంటే బోన్స్ ఏమో ఏం చే ఆ కి కిమ్స్ లో చేసిరు
ఆహ
హ్మ్
ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, ఇంటి దగ్గరనే ఉంటుందా.
ఆ ఇంటి దగ్గరే ఉంటుంది
మీ తోటి ఉంటాంద
లేదు మా దగ్గర ఉంటే నేను డ్యూటీ చేస్తున్నా ఆమెను ఎవరు చసుుకుంటారు హ్మ్ లేదు నాకు షిఫ్టింగ్ అయిపోతుంది
ఆహ
ఈవినింగ్ ఫైవ్ సిక్స్ థర్టీకి అయిపోతాది
అవునా
హ్మ్ మీ మీరు కాలుగానే ఉంటుర
పాల్గనే ఉంటాం
అ హమ్ అది మా అత్తమ్మకి ఆపరేషన్ అయింది రీసెంట్గా బాబున్నాడని ఆ ఆడబిడ్డే చూసుకుంటుది
అక్కడే ఉంటున్నారా మీ ఆడబిడ్డవాళ్ళు కూడా
లేదు వాళ్ళ హైదరాబాద్ లో ఉంటంది ఎచ్ వై డి లో కాకుంటే ఇప్పుడు ఆమెకు పిల్లలు లేరు ఒక టెన్ డేస్ ఒక టెన్ డేస్ చూసుకుందామని తర్వాత నా దగ్గరకి వస్తాను అది ఊ హెల్త్ క్యూర్ అయితే కొంచెం ఆవసం అట్లా ఇట్లా పో డంనికి ఈ నీళ్లుగా అమ అంతటమ చేసుకుని వండు పెట్టినా ఆమె అంతగామ ఉంటే ఏము ఉండదు కదా మనం చేసేది అట్లా స్థాన అన్నది మీ అత్తమ్మ వాళ్ళు బాగున్నారు అందరు
అందరు బాగున్నారు
హ పిల్లర్ స్కూల్ క ఎల్లా ర
ఆ వెళ్ళేరు ఉచ్చిలా అప్పుడే హాఫ్ డేస్దా అ
ఆ
ఇంకా ఏంటి డైలీ సమ్మర్ కదా హాఫ్ డేస్
మార్నింగ్ ఏ టైమ్కి వెళ్తారు
మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్లరు
ఈ ఆఫ్టర్నూన్ వన్ క
ఆ ఆఫ్టర్నూన్ వన్ అయితుంది వన్ థర్టీ కూడా అవుతుంది ఊ ఇంటికోచ్చి వర్క్ వేసుకునేసరికి మా
ఇంకా ఎన్నిమినట్స్ంది కాలు
నా కాల్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెవెన్ సెకండ్స్ అయిపోయిన్ది
ఫోర్ మిట్స్ ఉన్నా మీ వాష్మ్ మ్ బైండు
అయ్యో
పచ్చన్నా
చేశిల్లా
ని క్యాంపర్స్ ఆఫీసు ఉన్నాయి
ఆఫీస్ లోనే
మ్ వాష్రూమ్ ఉంటది మ్
ఇ అంత
ఇ ఇది బ్యాంక్ అన్నట్టు అట్లా దానికి సంబంధించింది అందుకే లోపలనే అన్న ఉంటాయి
బ్యాంక్ లో ప్రైవేట్ ఆ
ఆ ప్రైవేట్ బ్యాంక్ గోల్డ్ లోన్స్ ఉంటాయిగా
మ్ మ్
మనపురం లెక్క ఆ కార్ డ్రైవింగ్ చేస్తుండు ఓన్ కారే తీసుకున్నాం
ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని
రీసెంట్గానే వన్ టూ మంత్స్ అయి తుమ్మావా ముకాా మీ హస్బెండ్ ఏం చేస్తారు
హస్ండ్ టెల్కమ్ టెక్నిషియన్
టెలిగమ్ టెక్నిషన్ టవర్స్లో చేస్తడా రీసెంట్గా ఎమ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుర్రు మీరు
ఉగాది
ఉగాది నా
మ్ మీరు జేసుకోలే
మాకుండవ్ ఆయన టైం లేదు ఫస్ట్ చేద్దామంటే ఆ రోజు గూడ డ్యూటీ ఉండే ఏడింటికి లేత్తం వద్దు అగో కొడతడు అన్న కొడతడు ఆ ఉంటది గదా కొన్ని ఫెస్టివల్స్ కి ఉండదు కొన్ని ఫెస్టివల్స్ కి ఉంటది
బొమ్మ గూడా
మీరు ఇంటికి పెద్దనా పెద్ద సిస్టరా
మ్మ్
అమ్మ వాళ్ళు ఇట్లందరు బావున్నారా
ఆ బానే ఉన్నారు ఆగురా నుప్పే హంపర ఏసుకోనంటడు
బస్
ఆఫీస్ లో ఆఫీస్లో మళ్ళీ టాయిలెట్ ఇట్లా పోతే స్మెల్ వస్తారు
మ్మ్ వాడు వట్టుకొని వర్క్ అవుతుందా మరి
అందుకే ఒక నిమిషం లైన్ లోనే ఉండండి
నూటయాభై నూటయాభై నూటయాభై డ్రస్సు యాభై ఏయ్యి సేయ్ హలో ఆ బెంచి చిన్నది
హలో ఆ మా హస్బెండ్ కాల్ కాల్ చేసాడు అందుకే అటు లిఫ్ట్ జేసి ఒక వన్ మినిట్ అయినక చేస్తా అని చెప్పినా
ఓకే ఓకే
తిన్నారా మరి మీరు లంచ్ చేశార ఇప్పుడు
ఆ అప్పుడే చేసాను మీరు తిన్నారా
తిన్నాను మా బాబు గూడా తినిపించాను వాడు ప్యాంపర్ వేసుకో అంటే అట్లే కూర్చునడు హాలిడేస్ ఉంటాయి ఫెస్టివల్స్కి మెయిన్ ఫెస్టివల్స్కి బతుకమ్మ సంక్రాంతి రంజాన్ క్రిస్మస్
మ్ హా
ఈ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే సండేస్
ఆహా
ఏముండదు అంత వరకు సిస్ కూర్చోని ఉండడమే కస్టమర్స్ వస్తే హోల్డ్ లో పెట్టుకొని అమౌంట్ ఇచ్చేయాలి మ్ అంతే లె టెన్ మినిట్స్ గాలేదా ఇంకా టెన్ మినిట్స్ గాగనే కట్ చేయండి నేను మా హస్బెండ్ కాల్ చేసా ఇప్పుడు మళ్ళీ మెసేజ్ జేస
ఆ ఓకే సిక్స్ సెకండ్స్ లెండి పర్లేదు జాగ్రత్త అండి ఉనండి
ఇద్దహార ధర్వాత అనుకుంతె సరే సరే బాయ్